జేసురక్క
ఏం ఉందిరా మొక్కజొన్న ఇరుస్తాన్ మీరేం చేస్తారు.
మేము ఏం లేదక్క. మా చెల్లి అసైన్మెంట్స్ ఉంటే రాస్తానా.
అవువునా బావున్నారా?
ఆ ఆ బావున్న మీరు బాగున్నారా?
ఆ బావున్నాం రా!
పిల్లల్ బోయిరా స్కూల్ కి
పోయిర్రు స్కూల్కి
వర్షం పడ్డదాక్క నీన్న మీ సైడు
పల్లేదే మీసైడు
మా సైడ్ కూడా నిన్న వాళ్లే కొంచెం చినుకులు వచ్చినట్టు, వచ్చిపోయినాయి.
ఉహ్ హు మాకు ఏది రాలే, చినుకులు కూడా రాలే
దుమ్మోచ్చింది. ఇప్పుడు కూడా మాబ్బటే ఉంది.
అవునా మాకు మబ్బు లేదు, చిన్కూలు లెవ్వు, గాల్ ద్వారం ఏది లేదు. నార్మల్ గుంది.
అవునా మాక్ గాలిదుమ్ వచ్చింది.
గాల్దుమ్ వచ్చింద.
ఆ తిన్నారక్కా టిఫిన్ జేసిరా
నిన్ చేయలేదు రా ఇంకా చెయ్యాలి. మీరు?
మీమా చెైలే అక్క మా చెల్లేదిన్నది. గట్కా వోసింది మా అమ్మ ఈ రోజు.
అవునా మది ఏద్ లేదు కులా చే గా అంటే అన్నమే వండిన, అన్నము, ఇంకాటమాట వండిన. పిల్లగానీ స్కూల్ కాల్దిరిగి
అవునమ్మ నేను గూడా అన్నామే
ఉమ్
మా డాడీకి దోర షుగర్ ఉన్నద్ ఆయ్నాకి
డాడీకా
ఆ సమ్మరు గాదా
అవును సమ్మరు బావుంటాది గడక
ఏ కొంచెం జాగ్రత్తగా ఉండాల కాబట్టి. ఇగ గట్గా వోతాన్నాం.
ఉమ్ హు
కొంచెం ఆ దావుతే కంట్రోల్ ఉంటదిగా.
ప్చ్ అవును
అది మొన్ననే ఎటాక్ అయిందది. ఏమంట్రు బ్లడ్ సెల్స్ పడిపోయినాయ్.
బ్లెస్ చేసి చెపిస్త వచ్చ చెప్పారా అంటే బ్లడ్ లో ఉందా షుగరు, నార్మల్గా ఉంద.
అంటే ఫీవర్ వచ్చి రక్త కణాలు పడిపోయినాయి.
ఉహ్ హు
పడిపోయినప్పుడు. ఈ గులుకోస్ లేక్కినాయి, ఒక్క రోజే పన్నెండు గుల్కోస్ ల ఎక్కేసరికి, షుగర్ ఎటాక్ అయ్యింది.
ఒక్క రోజు టువెల్ల! అయిన వాళ్ళైనా అట్ల ఏసిరు మరి?
అంటే అసలు కండిషన్ క్రిటికల్గుంది.
ఉమ్ ఎంత క్రిటికల్గా ఉన్న గూడా ఆ ట్లోకేసార్ ఏయ్యారు గాదా.
అంటే ఒక టూ డేస్ లాల్లనే ఎక్కించ్చిరంట
పాపం మీ నాన్న
ఉహ్ ఐ ఎక్కీడం వల్ల ఇగ షుగర్ ఎటాక్ అయింది. ఎందో సౌండ్ డోతందక్క
కొద్దిగా వేరే సౌండ్ వస్తుంది రా
ఆ పని అయిందా
ఆ పని అయింది చలకర కి వచ్చినం
ఆ చుట్టారు ఇప్పుడు ఇంకా కాంకులు ఇదివాలి
ఇంక ఇరవలేరు ఇరవ్వాలి
ఇంక ఎప్పుడు ఇతార అక్క
ఇరవాలరా ఈ మధ్యలో ఇవాళ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం
ఆ
ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయాలి
అ ఇరవండి ఇగ మళ్ళీ ఎందుకంటే గాలి దుమ్ములు వత్తి అయి చేతి గూడ రావు
అవును అందుకేనే ఇరువాలని తొందర పడతునము కిలోలు దొరకత్లేదు
కూలల్లో ఇప్పుడు తోట ఎర పోతా నాలు ఒక పూట కూలిగా
తోట ఏం లేదు గాని పొలాలు దులిపపోతారు రా మగ పొలాలు వేసారుగా చాలా వరకు
అప్పుడు చేతికిచ్చునయా కలిపితారా
కల్పుగాదు పోలాలు దుల్పడమే
అంతే
అంటే ఆరిమొగ ఎట్లా అంటే దులుపుతారు దా అట్లా తాళ్ళు బట్టి దులుపుతారు
పొలం అంత ఎట్ల దులుపుతారు అక్క నాటిసి
ఈటొక్కరు అటొక్కరు తో ఉంటారున్ని మధ్యలో తాడేసి ఇట్లా పువ్ పైన పువ్ లా ఉంటుది పువ్వు వేరే సాల మీద పడేటట్టు దులుపుతారు
ఆహా
హ
అట్లా ఎప్పుడు చేయలే మా దగ్గర చేనట్లు చేయరు
అ సారు మగ్యార అంటే ఆడిమొగ పాలలో అయ్యారా
అట్లా ఏమో తెలియదు అక్క అట్లా అయ్యరు ఏమైనా ఇత్తనాలు తెచ్చి అవి సీడ్స్ రకరకాలు ఉంటాయి కదా
ఉమ్
అవే తెచ్చి పెడతారు
అయితే మా దగ్గర మేల్ ఫీమేల్ అని చెప్పేసి వేస్తారు
ఆ హ
లేయడం వల్ల మేలును ఫీమేలు వేరు వేరే ఇస్తారు
ఉ
వాటికి కొంచెం పైన వైట్ పౌడర్ లాంటిది వస్తంది
ఆ
ఆ పోడర్ వచ్చేసి మెయిల్ పోడర్ మీ ఫీమేల్ మీద పడేటట్టు ఫీమేల్ పౌడర్ మేల్ మీద పడేటట్టు వేస్తారు
అట్లా పోతే అమౌంట్ ఎక్కువతుది కావచ్చు
అంటే ఫోర్ హండ్రెడ్ డైలీ
మీ కంకులు కూడా బాగానే ఇచ్చారుగా అక్క
కంకులి ఇష్టే త్రీ హండ్రెడ్
ఆ
మళ్ళా అందులోటి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సెవెన్ రావాలి వన్థర్టీకి అట్లా వెళ్తారు మొక్కజొన్నకు అది వచ్చేసి మార్నింగ్ టెన్ కి వెళ్ళి వన్ వరకు కంప్లీట్ చేస్తరు
తొందర అయిపోతంది మళ్ళ దాది
పగలే తొందరగా అయితే తీంటది మధ్యలో కొంచెం దులిపి కొంచెం రెస్ట్ తీసుకుంటారు అక్కడ మేల్ ఫీమేల్ దుల్పడం లో
రెస్ట్ ఉంటది టైము లేట్గానే పోతరు పైసలు ఎక్కువనే వత్తాయి
అందుకనే అవే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటే వెళ్తారు
ఏం లేదక్క మా దగ్గర కోతులు బాగా ఒత్తన్నాయి తాన ఇ య్యాల
మా కూడా కోతులు ఇవాళ్ళ మొక్క జొన్నల బడ్డయి
పడ్డాయా
పది కంకుల వరకు తిన్నాయ్
మాకు మా చెట్ల మీద కొత్తానేని పొద్దుగా లేసినా కానీ చాలానే కూర్చంటారు ఇప్పుడు కూడా కొట్టినాము
పచ్చల్లయేనా మామిడి చెట్టు
ఆ పచ్చళ్ళయే
హ
పుల్లు పూత పూసింది కానీ మొత్తం
మా దగ్గర కాసినయ్ చాలా వరకు మామిడి చెట్లు
మాయి కూడా కాసినయ్ గాని ఏమంటారు చాలా పిందలు ఉండేగాని రాలిపోయినాయ్ చాల వరకు
అవునా
ఆ కొన్నే మంచిగా ఉన్నాయి అంటే ఊత్తి గాలికే రాలిపోయినావి అన్నమాట
గాలికిిరాలినయ్ గాలికిిరాలనివి పెద్దగా అయినవి ఇక్కడ
ఆ ఇయడ మా గాలికి రాలి మాయి కూడా గాలి వత్తే ఇప్పుడు మంచిగా ఊరుతాన్నా యి ఎమ్మటెమ్మటే మూడు రోజులనే ఇంత లావు అయింది కాయ
అవునా మంచిగున్నాయా మరి
మామిడి చెట్టు కిందనే కూర్చుంటున్నవ్ మా చెల్లె ఈ రోజు రెండు అసైన్మెంట్లున్నావి అవి రాస్తే అయిపోతది అవి రాశిస్తే ఆమెకి ఎగ్జామ్స్ ఉన్నాయాటా
ఇప్పుడ ఏ క్లాస్ చెల్లె
ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్
మ్మ్ సెమిస్టర్స్ యేగా
ఆ సెమిస్టర్స్ ఏ అసైన్మెంట్స్ ఉన్నాయి
మ్మ్ ఏ గ్రూప్ తీసుకుంది
బీ కమ్ సీఏ
బీ కం హా
ఆ
అ సి అంటే కంప్యూటర్ అప్లికేషన్ మ్మ్ హ్
మీ అమ్మవాళ్ల ఇంటికి పొవట్లే సమ్మర్లా
మోన్ననే పోయి వచ్చినం ఉగాది కి
అవునా పోయిన్రా బట్టలు పెట్టిన్రా మరి ఫస్ట్ పండక్కి
ఉగాదికి ఏం బెట్టరు మళ్ళ అందులోటి వాళ్ళు ఉప్పలమ్మ పెట్టుకున్నారుగా పెట్టొద్దు ఇగ
అవును పెడితే మళ్ళా మనకే వస్తది
మ్మ్ హ్హ్
అట్లా ఉంటది మనకి అడ ఉప్పలమ్మా కాడ బొట్టు పెట్టుకున్న మనకే వత్తది వాళ్ళ ఇంటి నుంచి ఏం తీసుకురావద్దు వారం వెళ్ళేదాకా ఏం తీసుకురావద్దు ఏ తెచ్చుకుంటా మన ఏముంటతుంద అని మనకు భయం ఉంటది
అవును
ఇ మా దగ్గరడు ఉప్పలమ్మల్ ఎళ్ళమల్ బానే వెట్టిరు
హు మా దగ్గర ఈ రోజు కూడా వెడతారు ఎల్లమ్మలు కొంత మంది
ఆ అంటే ఉగాది ఎల్లినాంక కూడా కొంతమంది పెడతారుగా
ఉ అప్పుడే పెడదామని తెచ్చుకుంటారు కానీ వాళ్ళకి అప్పుడు ఏదో సుట్టో చని పెట్టక ఇప్పుడు పెడతారు
ఉహు
ఉ
అసలు ఎండకైతే బా మస్త్ భయం అయితాంది అక్క
అవును ఎండ బాగా కొడుతుంది నిన్న అయితే స్కోరన్ కొట్టింది ఇంకా
ఓ మొన్న మా చుట్టలాయనే మస్తు బక్కగా ఉంటాడు ఉత్తినే నొప్పి లేత్తంది నొప్పి లేత్తంది అన్నాడట తీ అయి గోలిండట హాస్పిటల్ ముందుకి వచ్చిండు వామిటింగ్ చేసుకున్నాడు సచ్చిపోయిండు స్పాట్ డెడ్ ది
బా అంటే హార్ట్ ఎటాక్ లాగ
ఆ హార్ట్ అటాక్ లానే వచ్చినట్టుంది ఎందుకంటే ఆయన అంటే నొప్పి లెత్తంది అన్నాడట భార్యను కూర్చోబెట్టుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ వత్తనంటే నువ్వు ర రాా హాస్పిటల్ కి నేను బండిదోలుకుంట వస్తానని స్కూటీ వేసుకొని వచ్చిందంట కరెక్ట్ గా తొల్లి ముందుకు వచ్చిందంట ఇ ఇద్దరు వాడర్ అడికింద భార్య అని భర్త
అయ్యో అంటే వాళ్ళు ఇద్దరు పడేగానకు స్పాట్లు వచ్చింది హార్ట్ ఎటాక్ తనకు కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడే తేడా అనిపించింది కొంచెం డ్రాయింగ్ చేయకుంటే వస్ చే ఎం కాక పోవచ్చు
ఆని నొప్పులు వేసిందంటే ఇగ నార్మల్గా ఏమంటరు గొంతులు నొ తొంద ఉండంట
హూ
అయితే గొంతులో నొ మన్నటట వచ్చినాక వామిటింగ్స్ అయినాయట రక్తం పడటది ముక్కుల నుంచి
అయ్యో పాపం ఎంతమంది పిల్లలు
ఇద్దరు పాప బాబుగాని చిన్న చిన్నొళ్ళే అంటే స్కూలే వాళ్ళు ఇగ
స్కూల్ లెవెల్ పిల్లలు చిన్న పిల్లలు అయితే ఇబ్బందే
పాప యైతు బాబు ఫిప్తే
ఇంగ
మస్త్ ఆటో దోల్తడయిన మస్తు మంచోడసలు
మంచోళ్ళకే వస్తోంది చావు
మస్తు బాధ అనిపించింది మాకైతే షాక్ అసలు చెప్పేసరికి ఏ మీరు బలే చెబుతారేంది కామెడీ జేస్తారు అంటే నిజమే అని అంటే అసలు వామ్మో అసలు జీర్ణించుకోలేకపోయినం నిన్న చూసిన మనిషిని ఈ రోజు పొద్దుగల ఇట్లా అయిందంటే ఎవరమన్న నమ్ముతమా
నమ్మలేం
షాక్ మేమైతే
అవునా కూడా బాధే అనిపిస్తది
అసలు చాలా బాదగండి చిన్న చిన్న పిల్లలు గద వాళ్ళ భార్య ఇన్ ఈ దేవ వామ్మో ఆమెకు ఎక్కువ తెలవదు మళ్ళా ఎంతైనా వాళ్ వాళ్ళ హస్బెండ్ ఇయ ఆయన మొత్తం తిరిగేటోడు అన్మమాట అన్ని చూసుకునేది ఆయనే
హు హు
అట్ల అయ్యే సరికి మస్తు భాద అయిపోయింది మాగ్గూడ
అవునా
ఉం ఇగ అసలు ఆరు అసలయినా ఆఒక్క రోజే ముగ్గురికి వచ్చిందట అట్లా హార్టటాక్
హమ్
మా నాన్న చెప్పిండు అక్కడ అదే ప్లేస్ లో ఉరికొచ్చింది ఆ ఏరియాల్నే జాగ్రత్తగుండాలి ఎండకు అనంటాండు
వాటర్ లెవల్ అనేది ఎక్కువ తీసుకోవాలే
అట్లా తీసుకుంటే మోషన్స్ అయితానయ్
కాని అట్లా ఆలోచించొద్దు గని కొంచెం నార్మల్గంటే మరీ ఇట్లా లో కాకుంటా మరీ హై కాకుంటా మీడియం తీసుకోవాలి
ఏమో ఎట్లున్న అత్తనే ఉన్నాది బక్కగున్ అప్పుడు ఒకప్పుడు అనేది లడ్డుగుంటే చచ్చిపోతారు హార్టటాక్ ఇప్పుడు బక్కగ కాదు చిన్న పోరనికి కూడా వత్తంది
ఉమ్ ఉమ్ అవును
సరే అక్క మరి నేను అన్నం తింట
సరేరా ఒక్క నిమిషం రా